హలో
ఆ చెప్పు
విన్ పడుతుంద
వినిపిస్తుంది ఏం చెయ్యట్లా నువ్వు
ఏం చేయట్ల కాలీ ఏం పన్ద్
నువెం చేస్తునావ్ సర్దుకుంటున్నావా
అర్థం కాల
ఉమ్
ఉమ్
ఇంకేంటి గులాబ్జామ్ ప్యాకెట్ తీస్కెళ్తున్నామ్
హలో
అ హలో
అ గులాబ్జామ్ ప్యాకెట్ తీస్కెళ్తున్నావా
దేనికి పాకెట్
అక్కడ చేసుకుంటారని
మ్మ్ హ్మ్
మ్మ్ ఓకే ఎని ఏ టైమ్ కి బస్సు
సిక్స్ థర్టీ
ఆహ
మ్మ్ హలో ఏంద మా ఇంట్లో కరెంట్ లేదు
సంగ తెలివ అంట అవునా
మా ఇంట్లో కరెంట్ లేదు రాదంట మధ్యానము
అయ్యో
ఇంద
ఆహా ఇప్పుడెలా మరి
మ్మ్ ఏం ల
ఎలా ఉంటున్నావు అసలు ఆ
అరటి కాడ
వెటకారం చేస్తున్న
ఎందుకా పట్టలేస్ ఓ తెగ తిరుగుతున్నావ్
వావ్ నాకు పట్టీలు పెట్టుకుంటే గల్లు గల్లుమని నడవాలనిపిస్తుంది అస అందుకే తిరుగుతున్నా
కావాల మడి
మ్మ్ సరే ఇంకేంటి ఈ పట్టీలు తియ్య అనుకుంటా సన్నగా ఉన్నాయి
నాయే తీసుకెళపో మళ్ళీ నన్నే అంటావు
నీయ నాయ నాకు తెలీదు అమ్మ పంపిచ్చింటే కట్టుకున్న ఇద్దరికీ ఉన్నాయి కదా ఇలాంటి
మ్మ్
ఆ ఒక జత అమ్మ పెట్టుకుంది అనుకుంటా
మ్మ్
ఇప్పుడు అమ్మకాళ్లకు ఉన్నాయా
తెలీదు
మ్మ్ ఇంకా
చెప్పారు
ఆ
మ్మ్ ఆ చెమట పోస్తుంది
బయట ఎండ వచ్చిందా
ఏమో అప్పుడు
నువ్వు ఉండే చోట అసలు ఎండే చూడవు అనుకుంట నువు
ఉ
కదా
మధ్యాహ్నం అయితే చూడొచ్చు
మధ్యాహ్నం లేస్తావా
ఎల్లాలీగా ఆఫీస్
ఉ ఇంకా తెచ్చేసుకున్నావా నేరేడికాయలు వెళ్లేటప్పుడు గోసుకెళ్తావా
కోసేసా
నువ్వు కోశావా
నాన్న నానమ్మ కోశారు
నాయనమ్మా నాయనమ్మ పన్ చేసుకోకుండా నాయనమ్మా పన్ చేసుకోకుండా నీకు కోసిపెట్టింద
ఉ నేన్ చంపేసింది ఇంతకుముంద నేను అక్కడ కవర్ పెట్టేసి వచ్చేసానా అన్ని పిలుసుకెళ్ళమని నేల్సర్ కొన్ని పోసింది
నాయనమ్మ
ఉ
ఇంకేంది
చెప్పాల తిన్నావా
ఆ తిన్న ఉప్మా తిన్న
ఉ
నేనే చేసుకున్నా టిఫిన్ ఈరోజు నిన్న తెప్పించుకున్నా
ఉ
చూసావా నేను ఎవరిని ఇబ్బంది పెడట్టడం లేదు
ఏంది ఒక పూటకా
ఎస్
ఉ
ఇంకా
ఏం లేదు
ఆ చిన్ని దేవత మా ఇంటికిొచ్చింది
మా పమ్మ పార్ట్ లో
అన్నిటికీ ఈ లిరిక్సే ఆ ఆ కీచు గొంతు ఏసుకుొని పాడతావా అంటవా
ఎందుకు అయినా పాటలు పాట్లు అయినా ఎందుకు
ఉ అదేలే ఇంకేంటి
ఏం లేదు
నేను డ్రాప్ చేయడానికి రామన్
అంతా
వద్దా
ఉహు
వెళ్ళేదారిలో మధ్యలో జాయిన్ అయిపోతా
నేను అమ్మకూడ నాతో పాటు ఒక ఐదు నిమిషాలు వస్తది జీ
ఇంకేంది మరి
చెప్పాలి
బుట్టలు కొనుక్కుంది మళ్ళెమో తాతచూతే ఊరుకోడు అంటుంది ఎందుకు కొనుక్కుంది మరి
ఉమ్
ఫంక్షన్స్ అప్పుడు ఇంట్లో ఫంక్షన్స్ అప్పుడు పెట్టుకోవాలన్న ఆమ్మో తాతా చుత్తే ఊరుకోడు అంటుంది అన్నీ కావాలి ఆయనకి
ఉన్నోలమ్మ
ఉమ్ అదేలే ఇంకేంటి మరి
ఉ
బ్యాక్ సైడ్ సీట్సా మిడిల్లోనా ఫ్రెంట్టా
హమ్
ఆ
చాలసో ఏమైన్నా ఉందా ఏంటి వీకెండ్ ఎంత కాస్ట్ పెట్టారో
ఇంకా బుక్ చేసుకోలేదా
చేసుకున్నా లేవు నిన్నటీకే చాలా వరకు ఫుల్ అయిపోయింది
ఆహా మిడిల్లో ఉందా సీటు నిది ఆ ఆహా ఓకే సరే అయితే బాయ్
ఉమ్ బాయ్